హలో ఏంటి ఈ టైమ్ లో కాల్ చేసావ్
నేను ఒక అసైన్మెంట్ చేయడం మర్చిపోయానూ
ఏమన్ ఏం అసైన్మెంటూ
ఇన్నెంకా బిత్తర పోయాను వచ్ చ్చీ వచ్చి నిద్దర లేసేటయానికి గంట అయిపోయి ది ఇక్కడ క్వషన్ బ్యాంక్ ఉండాలి గుర్తొచ్చింది
అయ్యయ్యో రేపే సబ్మిట్ చేయాలే
రేప్ మా అమ్మ వాళ్ మా అమ్మ వాళ్ళని లేపడా లేపి హెల్ప్ చేయమని అడగడానికి నాకు మంచి రావట్లేదు.
రేపు ఒక్కటంటే ఎలా క్లియర్ చేస్తావే
అసలు ఏం చేయాలీ జూ పార్కు చెయ్మని ఇచ్చారు కదా ఆ యానిమల్స్ అంతా పెట్టాలా చాట్ గల్మా
అన్నీ పెట్టాలి మ్యామ్ చెప్పారు కదా మార్నింగూ
ఎలా పెట్టాలీ
చాట్‌జీపిటీని అడుగూ
అవునా ఇప్పుడు. ఇప్పుడు యానిమల్స్ కావాలంటే బజార్ వెళ్ళాలి కదా
హ ఈ టైమ్ లో ఎక్కడికెళ్తావీ
మరి సార్కి ఏం చెప్పాలీ
సరే వేరేది ఏమన్న చూడొచ్చు కదా అసైన్మెంటు
ఏందో క్లా క్లాస్కి రాను
నువ్ రేకు రాపోయినా మొన్నాడైనా అడుగుతాడు సారు
రేపు టైం తీసుకొనీ రేపు కంప్లీట్ చేయొచ్చు కదా అసైన్మెంట్
మాార్క్స్ తగ్గిపోతాయ్లే నీకింకా ఇంగ వెయ్యరు ఆయప్ప
ఆయన వెయ్యడంటే మా అమ్మని పిలుచుకొస్తాను
హా ఆంటీ కొట్టద నిన్నూ ఇప్పుడూ
ఏ నేన్ కాక నేను ఏడిస్తే కొట్టదు మా అమ్మమ్మ ముందరేనా ఏడ్చి నేను ఈ ప్లానే చూసుకుంటాను
ఎలా కోలా మానేజ్ చెయ్యవే ఇంకా
చెయ్యాలి నువ్వు ఇలా చేసావ్
నాది అయిపేంది చాటి మింద అన్ని పొయ్ బొమ్మలు తీసుకున్నానా
మ్
కొన్నీ ట్రీస్ అయితే అస్సలు దొరకలేదు నాకు
ఊ
త్రీ షాప్స్ తిరిగాను ఆ ట్రీస్ కోసం లాస్ట్ కీ మా పక్కింటి అబ్బాయి దగ్గర ఉన్నింది. పిల్లోడు దగ్గరా ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు దగ్గరా
ఆ
వాడిచ్చింటే ఇంగ ఎలగోల ఆ పాతవే పెట్టేసి మేనేజ్ చేశాను
అవున నువు నాకు ఫోన్ చేసిండచ్చు కదా తీసుకునేటప్పుడు నేనేసు రానా
ఏను నీకు ఫస్ట్ అయిపోతుంది నీ దగ్గర నుంచి నేను అడుగుదాం అనుకుంటే నువ్వు నన్ను అడుగుదాం అనుకున్నావా
నాకు హెల్త్ బాలేదు అందుకే పడుకున్నా
ఇప్పుడు ఎలా ఉంది మరి లేకపోతే డాక్టర్ది ఏమన్నా సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించుకుంటా ఆయన పర్మిషన్ ఇస్తాడు
మమ్మీని పిల్చుకొస్తే సరిపోదా
సరిపోతుందిలే
ఆ కాదు నువ్వు ఇంకా స్లీప్ చేయకుండా ఏం చేస్తున్నావ్
ఆ ప్రాజెక్ట్ దాని ఇంత ఇంకా కొంచెం పెండింగ్ ఉంది నాకు వర్క్ దాని మీద అంతే బార్డర్స్ వేయాలి
అవునా
అంతలోపలి నువ్వు కాల్ చేసావు నేను ఈ టైం అనుకున్నాను నేను ఈ టైమ్ లో కాల్ చేస్తుంది ఏంది చెయవు గద నువ్వు మామూలుగా
అవును
ఇంకా ఉండు అర్జెంట్ ఏమో అని కాల్ చేసి ప్రాజెక్ట్ పని మీదే అనుకున్నాను నేను నువ్ ఇంగా ప్రాజెక్ట్ చేయలేదు
నేనేం చేయాలి ఇప్పుడు
ఏడ్వకే
సార్ మార్క్ వెయ్యడా
వేస్తాడ్లే ఆంటీ ని పిలుచుకొని రా నువ్వు రేపు
నేను ఇలా ఉంటే ఎలా ఐ ఏ ఎస్ అవ్వాలి మా అమ్మ వాళ్ళి ఎలా ప్రౌడ్ చేయాలి ఇలా ఉంటే
కమ్ముకుండు అవుధువులే ఐఏఎస్ ఐపీఎస్ అన్ని అవధూలవులే యే ఇప్పుడు ఏందిది లాస్ట్ ప్రాజెక్ట్ కాదు కదా పర్మిషన్ అడుగు
ఒక ఎయిత్ క్లాస్ ప్రాజెక్ట్ చేయలేకపోతే
సర్ నెక్స్ట్ టైమ్ చేదువులే బెటర్
మార్క్స్ వెయ్యర్ కదా నెక్స్ట్ టైమ్ కి ఇప్పుడు మార్క్స్ తగ్గితే అప్పుడు వేసినా కూడా వేస్టే కదా
ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా ఉండకపోతే ఆ పిల్ల గీత ఏం చేసేస్తుంది నిన్ను ఇదే వీక్ గా తీసుకుని ఆపిల్ల టాప్ అయిపోతుంది మరి
ఇప్పుడు నేను చె ఇప్పుడు నేను యాబ్సెంట్ అయితే నన్నేం అనడు కదా మామని పిలిచుకొస్తే
చెప్పు హెల్త్ బాగలేదని చెప్పు ఆంటిని పిలుచుకొని రా ఏం చె నువ్వు భయపడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఏంటి నాకు హలో ఆ చెప్పు
నువ్వే చెప్పాలి
ఏడవకు సరేనా
ఓకే
అ
మా ఇంట్లో కరెంట్ పోయింది
ఇక్కడ కూడా పోయింది
అవునా
తిన్నావా లేదా ఇంకా
ఇంకా తినలేదు తినాలి
తిను వెళ్ళి
తింటాను
ఆ
అ ఇంకేంటి మీ డాడీ మమ్మీ నిద్రపోయారా
వాళ్ళు ఇప్పుడే నిద్రపోయారు నేను ఈ ప్రాజెక్ట్ ఉందని మేలుకున్నాను అంతే
నీకు ఫోన్ ఇస్తారా ఇలాగ నైట్ టైం
అమ్మ ఇచ్చింది నువ్వు ఫోన్ చేసావని ఇచ్చింది లేతేమ్మ దగ్గరే ఉంటుంది ఫోన్
ఇప్పుడు నేను నీకు సీక్రెట్ గా ఫోన్ చేసిన తర్వాత డెలీట్ చేయాలి
ఆ సరే
లేకపోతే మా అమ్మకు తెలిసిపోతుంది నేను నీతో ఫోన్ మాట్లాడాను ఈ టైమ్ లో అని
సరే నేను డిలీట్ చేస్తా నువ్వు డిలీట్ చేసుకో ప్రాబ్లమ్ ఏమి ఉండదులే
ఓకే
నీకు మొన్న దినేష్ ఏమన కాల్ చేశాడా
నాకెవరు ఫోన్ చెయ్యరు నేను అందరితో ఎవరితో ఎక్కువ మాట్లాడాను కదా
ఆహా నాకు కాల్ చేశాడు దినేష్ మొన్న
ఎందుకు
ఏదో సబ్జెక్ట్ గురించి కాల్ చేశాడా ఏమో నాకు తెలిదు అంటే సరే నిన్ను అడుగుతా అన్నాడు కాల్ చేసడో లేదో అని
లేదు ఎవరు ఫోన్ చేయలేదు నేను ఎవరి అబ్బాయిలకి ఫోన్ నెంబర్ ఇయ్యాను
త్రీ డేస్ నుంచి నిన్నే అడుగుతున్నాడు
ఎందుకు
ఏమో త్రీ డేస్ నుంచి ఆ పాపకు ఫోన్ చేయాలని ఉంది నాకు ఫోన్ చేయాలంటే నీ సబ్జెక్ట్ గురించే అనుకుం టున్నాను
నా నెంబర్ ఏమన్నా ఇచ్చావా
రిస్టర్ లో ఉంది కదా
అంటే అలా తీసుకోవచ్చా
ఇంకా అటెండెన్స్ రిజిస్టర్ బాయ్స్ దగ్గరె గద లీడర్ దగ్గర కద ఉండే వాళ్ళు ఎవరీకైనా ఫోన్ చేస్త తారు నీకు రాలేదా
లేదు ఏ ఫోన్ రాలేదు లేకపోతే అమ్మ చెప్పలేదేమో వచ్చి
జాగ్రత్తగా ఉండు దినేష్ కాల్ చేస్తే మీ ఇంట్లో మళ్ళా ప్రాబ్లం అయితే
ఏం ప్రాబ్లం అవుతుంది నేను ఏం చెయట్లేదు కదా ఎందుకు ప్రాబ్లం అవుతుంది
చెయ్యట్లేదు తను కాల్ చేసి ఏమన్నా మాట్లాడితే పక్క
ఏం మాట్లాడతాడు నేను వాడి నెంబర్ నాకు సెండ్ చేసి నేను ఆల్రెడీ వాడు చేయకముందే నేను బ్లాక్ చేసేస్తాను
రేపు అందుకే నేను రీస్టర్ నేను తీసుకుంటాను వాళ్ళని అడిగి ఇప్పు నువ్వు ఆ నెంబర్స్ ని నోట్ చేసుకొని ఇంటికి వచ్చి బ్లాక్ చేసాయి సింపుల్
అవును అదే బెటర్ నాకు ఇవంతా నచ్చవు నాకు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని ఉంది
అవును మొన్న నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కదా నీకు దాకైతే నైంటీ ఫోర్ వచ్చింది ఏమేడ్చింది తెలుసా ప్రియా
అసలు ఎందుకు కొలుకుంటుందో అయినా నేనే ఫీల్ అవుతున్నా నైన్ఫైవ్ వచ్చింది మీ ఫైవ్ పర్సెంట్ రాలేదని అయినా కూడా దానికి ఒక పర్సెంట్ తక్కువ వచ్చిందని చెప్పి
తనకు నీకన్నా తక్కువ వచ్చిందని నేడుస్తుంది తనకు పోయినాయని ఎడవట్లేదు
నిజమే
అదే అనింది మొన్న నా దగ్గరికి వచ్చి తను చాలా ఆ పిల్ల నా దగ్గర్ చనింది మొన్న ఎగ్జామ్ లో చూపిమంటే నువ్వు చూపిలేదంట కదా
అవును ఎగ్జామ్ రాసేది వాళ్ళ వాళ్ళు చదువుకొని రాస్ కోని వాళ్ళ టాలెంట్ చూపించడానికే కదా
తన అగ్గరకు వచ్చి చూపిన్ కూడా చూపి ఏదో బిట్ అడిగిందంట కదా
అవును ఎదో ఎవరితోనో బెట్ పెట్టేసిందే నాకంటే ఎక్కువ వస్తుంది అని తక్కువ వచ్చింది బెట్ ఓడిపోయింది అందుకే ఎడ్చింటుంది
హా ఎగ్జామ్లో అడిగితే చెప్పలేదు
ఇప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది లే నేను రేపు రాను కదా అసైన్మెంట్ మార్కులు తగ్గు వస్తాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది
నా అసైన్మెంట్ నువ్వు చెల్లేదంటే క్లాస్ మొత్ త్తం పడుగ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి నీకన్నా ఎక్కువ వచ్చేస్తాయి కదా మార్క్స్
ఏంటో వెళ్ళు నాకు అసలు నాకు ఇలాంటి ఫ్రెంస్ ఏ నచ్చారు నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే ను ఇప్పుడు జలసీ ఫిల్ అవ్వవు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతావ్
నువ్ కూడా
అవును మనం బెస్ట్ ఫర్ ఎవర్గా ఉందామా
ఖచ్చితంగా ఉందం నువ్వు ఉంటావు కదా
ఆ ఉంటాను
మ్ మ్ మనం ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బయట క్లాస్ లో తెలిస్తే వాళ్ళు జలసీ ఫీల్ అవుతారు
అందుకే ఎవరికి చెప్పకు మనం నార్మల్గా ఉన్నట్లే ఉందాము
మ్ చెప్పోద్దు
మ్ అసలే భవిత ఉంది కదా తను మన ఫ్రెండ్షిప్ చూసి చాలా కుళ్లుకుంటుంది
తనొచ్చి అడిగింది భవిత మొన్న ఏంటి మీ ఇద్దరు కలిసి తినడం కలిసి వెళ్లడం ఉన్నారు అంటే టూ డేస్ నుంచి అంటే నేను చెప్ పను లేదు నార్మల్గా కూర్చుంటున్నాను అని చెప్ప
మ్
పిల్ల అ పిల్లకు వచ్చింది డౌట్ ఆ డౌట్ నేను మ్యనేజ్ చేసా
అదే బెటర్ మనం ఏమన్న బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్డా అంత ప్రాసెసివ్గా ఫీల్ అవ్వడానికి
అంటే నీతో ఎవ్వరు ఉండకూడదంట నిన్ను ఓంటరి చేసేస్తే నీకు మార్క్స్ తగ్గుతాయి కదా అలా అని
అంత జలసి ఎందుకు నాకు అర్థం కావట్లేదు
హా
ఏంటో లే వదిలేసై వాళ్ళు గురించి
అదేదో ప్రాజెక్ట్ పని చూడు ఇంకా రేపయినా చెయ్యి సరేనా
ఆ ఒకవేళ వీలైతే మార్నింగే చేసి ఆఫ్టర్నూన్ నుంచైనా వస్తాను ఆయన పీరియడ్ అయ్ నేె కదా
ఆ ఆఫ్టర్నూనే అదేమంటారు
ఏ మామొస్తుంది బయ్ బాయ్ బాయ్ ఫోన్ కల్ డిలీట్ చేయ్ బాయ్
ఓకే ఓకే తగ బెడ్ట్ట గుండ ఉంటద ఉ